హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బావుననండి
ఉ ఏం చేస్తున్నారు
ఏం లేదండి వాకింగ్ చేస్తున్నాం
ఉ
మీరు చేస్తారా వాకింగ్ జిమ్ ఆ తిన్నామండి
అలాంటివన్నీ ఏం లేవండి హూఉ ఆ ఆ తిన్నాం తిన్నామండి
డైట్ చేయ్యరా అండి మీరు మీ మా పప్పు అలాంటివి ఉంటే
ఆ వంట చేయడం వచ్చా అండి మీకు
వచ్చండి చేస్తాను మా ఇంట్లో నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ప్లస్ ఇంకా యూట్యూబ్ ఉంది కదా ఎక్కువ అంటే లమ్మ దగ్గరే నేర్చుకున్నాను బట్ కొత కొత్త కొత్తవి ట్రై చేయాలంటే యూట్యూబ్ లోనే చూసి చేసేదాన్ని
ఆ అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలు అవి వేరే టేస్ట్లే కాని
హ యూట్యూబ్ లో చేసి చేసేటివి కొన్ని వర్క్ అయి అయితే కొన్ని వర్కౌట్ అవవు అమ్మ చేతి వంట అది వేరు
ఆ
హు అది స్పెషల్ కదా చెప్పు ఎవరికైనా
ఎవరికైనా స్పెషల్ అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే ఇం కా హు ఏమని బాగా చేస్తారు మీరు
నేనా అండి కరివేపాకు రైస్ బాగా చేస్తానండి
హు
పెరుగు పప్పు రైస్ తింటారాండి మీరు
నాకు కరివేపాక రైస్ అన్నా ఆ పుదీనా రైస్ అన్నా అస్సలు నచ్చదండి
ఏ అవునా నేను బాగా చేస్తానండి ఆ రెండు రైస్ నేను బాగా చేస్తాను
ఓకే
ఇంకా ఏమి ఇస్తామండి మీకు
నార్మల్గా అందరికి ఇష్టం అంటే ఏం చెప్తారు బిర్యానీనే కదా సో నా కూడా బిర్యానీని అంటేనే చానా ఇష్టం
అవునా నాకేం బిర్యానీ అంటే నచ్చదండి
ఆ
అంటే నేను వెజ్ తింటాను కానీ నాన్ వెజ్ వీక్లీ వన్స్ అట్లా
ఆహ
ఎక్కువ అంటే వెన్స్ డే తింటాము
ఆహ అంటే మీరు వంటలు చేసే దాంట్లో బాగా చేస్తారా లేదంటే ఇంకా స్టార్టింగ్ స్టేజా
అంటే చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజేనండి ఆ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ కి ఉండగలుగుతాను అంతేగాని నేను షెఫ్ అయితే కాదు
ఆ
మా ఫ్యామిలీకి వండి పెట్టగలలను అంతే
ఓకే
మీకు వచ్చా అండి వంట
వచ్చండి కొంచెం కొంచెం నేర్చు కున్నా ఇంకా మీరైనా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కి అయిన చేయగలరు పెద్ద అది కూడా చేయలేను నా కోసం నేను చేసుకోగలను అంతే
ని మీరైనా తిని బతకాలి కదా మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారా
ఆ తింటానండి నాన్ వెజే ఎక్కువ ఇష్టం
ఓకే అంటే డైలీ నాన్ వెజ్ తింటారా మీరు
లేదు లేదు ఇంక డైలీ నాన్ వెజ్ తింటే మన హెల్త్ ఇంకేమైనా ఉంటుందా రోజు. హాస్పిటల్ కే డబ్బులంతా ఖర్చు పెట్టాలి.
లేదండి చాలా మంది తింటారు కదండి తెలంగాణ సైడ్ ఎక్కువ తింటారు.
ఆహ్ తెలంగాణ సైడు తింటారు కానీ ప్చ్. లిమిట్ లోనే ఉండాలి కొంచెం.
అవునండి ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది.
మీరు ఎప్పుడైనా కేక్ చేసారా.
కేకా ట్రై చేశాను బట్ అవి. అంతా బాగా అయితే రాలేదండి.
ఓకే ఏ ఫ్లేవర్ అంటే ఎక్కువ ఇష్టం మీకు.
నేను అయితే రెడ్ వెల్ వెయిట్ ఎక్కువ ఇష్టపడతానండి. రెడ్ వెల్ వైట్ కేక్.
ఓకే.
ట్రై చేశాను రాలేదు ఎప్పుడు కేక్.
ఆహ్ అయినా మీరు వంట చేయడం ప్చ్ స్పైసీ. మెంబర్క్ చేయడం అన్న కూడా కొంచెం కష్టమే. మంచిగా చేయడమే ఇది ఉమ్.
ఐటమ్స్ స్పెషల్ ప్చ్ ఉండాలి కదండి వైవి.
ఆహ్ ఓకే అవునులే ఆహ్.
అవన్నీ ఇంట్లో మన ఇంట్లో ఉండకదా రెగ్యులర్ గా చేసుకోనే వంటల్లో. ఉమ్. అవన్నీ ఉంటే మేబి బాగా రావచ్చేమో తెలీదు.
అవునులే.
బట్ ట్రై చెయాలనుకుంటున్నాను ఇంకోసారి.
ఆహ్.
మీరు ప్రతి బర్త్ డే కి కేక్ కట్ చేస్తారండి.
ఏమండి ఆహ్.
బర్త్డే ని ప్రతి బర్త్డే కి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్. కుంటారా మీరు.
నేను నాకు అలాంటివంటూ ఏమి ఇష్ట్. ఇష్టం ఉండదు అంటే బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివంటూ నాకేం మంత. ఇష్టం ఉండదండి. మీకు మీరు చేస్తారా.
లేదండి మాకు కూడా ఇంట్లో అలాంటి ఏం లేదు చిన్నప్పటి నుంచి. ఉమ్. కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసుకోనే అంత ఇంట్లో పరిస్థితి అలా ఉండేది కాదు చిన్నప్పు పటు నుంచి కొంచెం నార్మల్గా.
ఉమ్.
తొందరగా స్నానం చేసి బట్ కోత్. కొత్త బట్టలు తెస్తుండ్రే అమ్మ వాళ్ళు ఇంకా అమ్మ. ఈరోజు స్పెషల్ గా చేసేదంటే ఆ రోజు పాయసం స్పెషల్ గా చేస్తుంది.
ఆహ్.
అంతే అండి ఇంక స్పెషల్ అంటే బర్త్డే కేక్ కటింగ్ అట్లాంటివన్నీ ఏం చెయనండి.
మీరు ఏ వంట చేయడంలో బాగా చేస్తారు ఎక్స్పర్ట్.
అంటే వెజ్జా నాన్ వెజ్ ఆ.
వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు ఏదైనా.
చికెన్ బాగా చేస్తాను నేను.
అవునా ఎలా వచ్చింది చేసారా ఎప్పుడు చేసారు.
ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసాను. అంటే యూట్యూబ్ లో చూసుకోనే చేశాను. అదైతే గోంగూర చికెన్.
అవున్లే
బాగా వస్తు బాగా వస్తుందండి
ఆ
అయినా కొత్త కొత్త వంటలు చేయడంలో చనా బాగుంటుంది సంతోషంగా ఉంటు ఉంటుంది కదా ఎక్సైట్మెంట్ ఎలా వస్తుందో ఎలా వస్తుందో అని ఆ
చేసిన తర్వాత తిన్న తర్వాత బాగుంటే ఇంకా హ్యాపీ.
అవును అవునండి ఒక సాటిస్ఫాక్షన్ చేసినందుకు మంచిగా వచ్చిందని
ఆ ఉంది ఆ
మీ అమ్మ అమ్మ ఏ దాంట్లో ఫేమస్ బాగా చేసే దాంట్లో ఏది బాగా చేస్తారు
మా అమ్మ పప్పు చారే బాగా చేస్తుందండి పప్పు చారు లేస్సు టమోటా చట్నీ సమ్థింగ్ అట్ల ఆ అ
అయినా అమ్మ చేసిన వంటలు చనా మిస్ అవుతున్నాం ఇప్పుడు ఆ అమ్మ వాళ్ళు చనా టేస్ట్ వాళ్ళ టేస్ట్ వాళ్ళ చేతి వంటే వేరు
అవును
నేనుజు
వాళ్ళ చేతివంటే ఎప్పుడైనా డిఫరెంట్ అది టేస్ట్లది
అది అమ్మ వాళ్ళకు మాత్రమే సాధ్యం ఇంకెవ్వరికి సాధ్యం అవ్వదు
అవునండి
అది వల్లలో ఉన్న ట్రిక్
మీరు పచ్చళ్ళు ఎక్కువ తింటారా మరి
పచ్చళ్ళు ఆ తింటాంమండి మా మా అమ్మ అంటే ఎండు కారం పచ్చడి ఎక్కువ చేస్తారు మళ్ళీ చనికాయలు చనీకాయలు పొడి అలాంటివి ఎక్కువ చేస్తుంటారు
అ
చనికాయ పోల్లోకి నెయ్యి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కళే కాలని న్నం లోకి
అవునండి
ఆ మీరు మీరు ప చ్చలు ఎక్కువ చేస్తారా చేయరా
పచ్చళ్ళు మేము ఇంట్లో పెట్టుకోం కానీ బట్ బయట నుంచి తేయా తీసుకో ఉంటాము
అవునులే
గోంగూర పచ్చడి బాగుంటుంది
ఆ
మీరు బయట పచ్చళ్ళు ట్రై చెయరా
అంటే బయట పచ్చళ్ళు టమోటా పచ్చడి అలా కొంచెం తక్కువే కానీ ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటామండి మే మేము టమోటాలన్నీ కట్ చేస్కొని ఆ ఎండు మీర్ప్ పకాయలు తెచ్చుకొని ఆ పచ్చివి అలా చేసి తిరువాతేసి అలా పచ్చళ్లు ఇంట్లోనే ఎక్కువ చేస్ తుంటము బయట తక్కువే తెచ్చుకునేది
అవును
ఆ
మీ సైడ్ డిష్ ఏదైనా స్పెషల్ ఉందా అండి!
సైడ్ డిష్ అంటే, ఇంకా మా ఇంట్లో ఎక్కువ ఫేమస్ అంటే, ఆ ఇదే. ఆ ఆ స్పెషలా! స్పెషల్ అంటే! ఏం లేదండి. నార్మలే అన్ని ఇష్టమే.
అంటే, కొన్ని చోట్ల ఒక ఫేమస్ ఉంటుంది కదా!
ఆ నాగ్గుడా గోంగూర చికెన్ బిర్యానీ అంటే చానా ఇష్టం. ఒక్కసారి ట్రై చేశాను ఆ రోజు నుంచి చాన ఇష్ టమ్ ఆ
మరి ఇంకేంటండి?
మ్ స ప
వర్క్ అంతా అయిపోయిందా ఇంట్లో?
ఆ అయిపోయిందండి. మీది? ఆమ్
నార్మల్గా బయట వాకింగ్ కి అట్ల వెళ్ళరా మీరు?
లేదండి.
పెయింటింగ్ చెయ్యారా అండి?
డైట్ అంటూ ఏం లేదండి. అంటే, మనం తినేదే హెల్తీ ఫుడ్ తినల్లని అనుకుంటామ్. సో హెల్ మంచి ఫుడ్ తింటాం కాబట్టి, డైట్లు ఇలాంటివన్నీ ఏం అవసరం ఉండదు.
ఓకె
మ్ మీరు, మీరు వెళ్తారా వాకింగ్ అలా?
వాకింగ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తామండి.
ఆ